మాట్లాడతారు నేను మాట్లాడుతున్నాను హలో
హలో
ఆ నా వాయిస్ బానే వస్తుంది నీ వాయిస్ క్లారిటీ ఉంది నీకు నచ్చిన అంశం మీద ఏదైనా ఒక టాపిక్ మీద ఉదయం ఏదో ఉదయం ఉగాది ఎలా చేసావు అలా మాట్లాడుకుంటూ ఉంటే డబ్బులు ఏమైనా వస్తాయేమో ఒకసారి ట్రై చేసి చూడాలి
ఉదయం నుండి ఏం చేసాన్ చెప్పాలా
అవునమ్మా
మ్మ్
చెప్పమ్మా
ఆ ఉదయం లే
చెప్పు మాట్లాడు ఓ పది నిమిషాలు మాట్లాడాలి
ఉదయం లేచి కాలకృత్యాలు దీసుకొని తలంటు స్నానం చేసి ఉగాది పచ్చడికి సిద్ధం అయ్యను మామిడికాయ అది శు భ్రం చేసి ముక్కలు కోసి గిన్నెలో వేసుకున్నాను చింతపండు పులుపు తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను కొబ్బరి ము క్కలు కోసి ఒక గిన్నెలో వేసుకున్నాను అరటి పళ్ళు బెల్లం రెండూ కలిపి బాగా కలిపి మిశ్రమం చేసాను ఈ ముక్కలన్నీ కలిపి అరటిపండు బెల్లంలో ఇ వేసి చింతపండు పులుపు కూడా వేసి చే పచ్చడి ఉగా పచ్చడి చేశాను వే పువ్వు కూడా శుభ్రంగా కలిపి కడిగి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేప ప్వువును కూడా పచ్చల్లా కలిపాను ఇవన్నీ బాగా మిశ్రమం చేసిన తర్వాత ఉప్పు చిన్న ఉప్పు చిద్దగా మిరియాల పౌడరు అన్నీ ఎసి పుట్నాల పప్పు పొడి పౌడర్ చేసి ఆ ఖర్జూరం చిన్న చిన్న ముక్కలు కోసి అందులో వేసి అన్ని బాగా మిక్స్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను ఆ తర పూజ అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కొంచెం నేను సేవించి మా ఇంట్లో అందరికి పంచి అంద్రం తిన్నావు తర్వాత బయటికెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి పంచి వచ్చాను ఈ విధంగా ఉగాది పచ్చడి చేసి అందరికి పంచి ఉగాది పండుగను జరుపుకున్నాను
మంచిది దాంతో పాటు మీ అక్క ఆళ్ళకి అందరికి ఫోన్ చేసి ఫోన్ లో వేసే కూడ చెప్పు
మ్మ్ అలాగే ఇప్పుడేజే అ అలాగే